వాయిస్ వస్తుందా
ందండి నమస్తే
మీ వాయిస్ రావట్లే
వస్తుందా ఇప్పుడు గుడ్ ఈవెనింగ్ అండి
హలో ఇప్పుడు ఆ వస్తుంది గుడ్ ఈవినింగ్
బాగున్నారండి
మీరు ఎలా ఉన్నారు
ఆ నేను కూడా బానే ఉన్నానండి ఏం చేస్తున్నారండి డిన్నర్ అయిందా
విన్నరయింద అండి
హ్మ్ తొందరగానే అయిపోతది రెగ్యులర్ గా ఎప్పుడు అండి ఇదే టైం లో తింటారా
ఇంకా తొందరగే తింటాం కొంచం లేట్ అయింది ఇవాళ
అవునండి ఓకే ఎ చాలా మంచి అలవాటు అండి ఎ హాయిల్ న్యూట్రిషన్స్ ఏమంటారం సెవెన్ లోపల అన్ని కంప్లీట్ చేసుకోవాలి అండి సెవెన్ దన్ తర్వాత ఏం తినొద్దు అంట
ఆహా హా
హ్మ్ ఇంకా అండి ఇయలా ఎలా ఉంది అండి ఎలా గడిచింది మీ రోజు
తెలి రోజు రొటీన్ బాగానే గడిచింది
అవునా అండి
హ
ఎలా ఉండేది అండి ఇయలా వాతావరణము వర్ష
వార్త వర్తం చల్లగా ఉంది
మార్నింగ్ నుంచే చల్లగా ఉందా అండి
లేదండి ఒక ఒక హాఫ్ అన్ అవర్ అప్పుడుంచి ఇట్లా ఉంది మార్నింగ్ బా వేడి ఉంది ఇంటో ఉండి కొంచెం సాయంత్రం టయి మబ్ క్లౌడిీ క్లౌడి మబ్బులా మెరుపులుు మెరుస్తున్న్నాయ్
అ
బాగా సౌండ్ వస్తుంది ఇప్పుడు దాకా సౌండ్ వ వచ్చింది బాగ
ఓకే
వర్షం రావట్లే అన్ని సైడ్ వస్తున్నాయి కాని మా సైడ్ రావట్లే
అవునా అండి
ఉమ్
ఏమ్ వండారండి ఇలా ఏం తిన్నారు
ఉ గోర్ చిక్కుడుకాయ మటన్
గోర్ చిక్కురుకాయలా మటన్ చేస్తరా అండి
అవున్
చిక్కుడుకాయలో
అవునండి బాగుంటుంది
అవున ఎప్పుడు తినలేదండి నేను
తిన్లేదా మీరు ట్రై చేయండి రెసిపీ చెప్పాలి
ఎలా వండుతారు అది
గోరు చిక్కుడు తీసుకొచ్చి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
ఉమ్
మీ సైడ్ నుంచి డిస్టబెన్స్ వస్తుంది
ఉమ్ చెప్పండి వింటున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి
టన్ బాయిల్ చేసుకోవాలి
ఉ
ఇంక అంటే మస్ కొన్ని మసాలా కూడ వేసుకోవాలె దాంట్లో
ఉయ్
కొకొనట్ కొంచెం తీసుకోవాలి
కోకోనట్ పేస్ట కోకోనట్ ఏ యాల
ఇప్పుడు యాడ్ చేసుకోవాలె అనుకోండి
అ
రోస్ట్ చేసి కొన్
ద్య
ఆ రోస్ట్ చేసి పేస్ట్ చేసి దానిలో కొంచెం కష్ కష్ కూడ వేయండి ఇంక గరం మసాల ధనియ గసగసాలు
ఉ
ఇంక గరం మసాల ధన్య
మ్
దాన్ తర్వాత ఆనియన్ టమాటో గుడి చుట్టుకే వాష్ చేసుకొని సైడ్ లో పెట్టుకోవాలి మాటన్ బాచే తీస్ సైడ్ లో పెట్టుకోవాలి ఇంకా కోతి మీర్ పుట్టు సీజన్ టే మెంతీ కూర చేసుంటే ఇంకా బాగుంటది.
అవునా అండి
ఊ ఇప్పుడు ఎండాకాలం కదా అందుకే రావట్లే బాగా వే మండిపో ఉన్నాయ్ కదా అని చా
ఉ
కరాబ్ అయిపోతుంది అందుకే మార్కెట్లో రావట్లేదు ఇంకా
మా ప్రైస్ కూడా బాగున్నది
భీం లేండి కూరగాయల కూరగాయల పా ప్రైస్ అయితే ఇప్పుడు బానే ఉంటద టమోటా అయి లో ఇప్పుడు సిక్స్టీ ఉన్నదా ఫిఫ్టీ ఉన్నదా
సిక్స్టీ
ఒక కేజీ కదా
ఆ కేజీ ఇప్పుడు ఇంటికాడ వస్ అంటే వాళ్లకు సగం కి సగం ఇస్తున్నారు ఏదే ఐటమ్ అయినా కూడా టమోటా అయితే బాగా సగం కి సగం ఇస్
మీకు నెలకి ఆయిల్ ఎంత పడుతది అండి
మాకా ఫిఫ్ ఫిఫ్టీన్ కిలో
మీరేమి మీరేమి అడుగురా అండి చెప్తూ ఉంటారా
మీ వాయిస్ కట్ అయితుంది
మీరు ఏం అడగారా మీరు ఏం ఓన్లీ నేను చెప్పిన క్వ్చన్స్ కి ఆన్సర్ ఇస్తారా అంతేనా హలో ఊ వినిపిస్తుందా
హా వినిపిస్తుంది
ఉ మీరేం అరగర అడిగారా అంటి
ఎన్ కొత్త ఏప్పుడు నా ఇంకా అయిపోలే కదా అందుకే అడగాలే మీకు అదే మీ టెన్ డిన్నర్ అయిపోయిందా హలో
మా వైపు అయితే వాతావరణం మొత్తం చల్లగా ఉంది అండి బయట లోపల ఇంకా కాలే లోపల వేడి వేడిగా అవి అంటారు కదా
వేడిగ వస్తుందా
బయట మాత్రం చాలా చల్లగా ఉంది
ఉహు
బయట మాత్రం మంచం వేసుకోని పడుకుంటే మస్త్ ఉంది
మీ సైడ్ నుంచి బాగా డిస్ట్రెస్ అది బాగా డిస్టర్బెన్స్ వస్తుంది
ఏ మిస్
ఏదో సౌ ఏదో సైడ్ నుంచి సౌండ్ వస్ ఇట్లా వస్తుంది
ఉ
అ
ఇప్పుడు కూడా వస్తుందా
ఇప్పుడు రావట్లే
నేను బయట ఉన్నా అండి అ అన్ని బండ్లు అవి ఇవి పోయే సౌండ్ కావచ్చు
అహా
ఉం
మరి మీరు ఏం తిన్నారు
మీరు మెరుకు రోజు ఫిష్ తిన్నారండి
తినలేదండి నేను ఫిష్ ఫ్రై తింటా కానీ
ఆ మెరుగు మామూలుగా మెరుగు రోజు తింటారు కదా అండి ఫిష్ మీకు మీ మీరు అది నమ్మరా అంటే తినరా ఎట్లా
అంటే ఆ రోజు ఏమైందంటే మర్చిపోయినాం లేకుంటే పక్క
ఉమ్ హలో మీ వాయిస్ బ్రేక్ అవుతుంది వర్షం పడుతుందండి మా వైపు అవునా ఇప్పుడు వర్షం పడుతుంది మా వైపు మంచిగానే లోపలికెళ్తా ఇగ నేను తడిసిపోతా లేకపోతే
బాగా వస్తుందా లేకుంటే నార్మల్ వస్తుందా
అది ఇప్పుడే స్టార్ట్ అయింది
ఇప్పుడే స్టార్ట్ అయిందా
ఉ పడాలండి వర్షం పాపం రైతులు అందరు ఇప్పుడు వర్షం పోయి వేసుకున్నారు మొత్తం పొలాలు ప్పు
చింది వాళ్ళళకి
పొలాలు మొత్తం క్లీన్ చేసుకున్నారు పొలాలు దున్ని ఇగ ఈ వర్షం కోసం వెయిట్ చేతాన్లు అది వేయడానికి విత్తనాలు వేయడానికి
ప్రషంధ అంతే పండినచ్చి బంగారం లాగదండి వర్షం వస్తే పండలు పంటలు మొత్త తమ్
ఉమ్ ఫార్మర్స్కి రైతుకి చాలా మంచిగా సంతోషపడతడు
మీ వాయిస్ కట్ అవుతుంది వస్తుంది
అ మాకు ఇక వర్షము ఆ గాలి అది రావడం వల్ల కరెంట్ కూడా పోయిందండి
అహా మరి బైట మంచి గాలి వస్తుంది కదా అద్ తీసుకుంట్నారు కదా
కరెండు గూడా బొయింది మొత్తం చీకట్లో ఉన్నా
ఛార్జింగ్ లో అయితే సిఫ్టు వెళ్ళినం గదండి చార్జింగ్ చేస్తే ఎప్పుడైనా ఎక్కడైనా పెట్టొచ్చని బాగా రోజులెట్లుంది చార్జింగ్ లైట్స్
ఉంది ఉంది అంటే ఇంటి మొత్తం లేదు హార్రుల్లో ఉంది
మీకు కుకింగ్ చేయడం వచ్చా అండి
చేసుకుంటాము అట్లేం లేదు నావి అంటే నా మరదల్ నేన్ చేసుకోగలుగుతా కొన్ని కర్రీస్ స్పెషల్ కర్రీస్ లాగ ఎగ్ బుర్జి పప్పులు అయ్ టమాటో
ఆహా
ఇవి చేసుకోగలుగుతా
మీన్ న్యూస్ చూస్తారా
చూస్తా
అదే మరి ఈ వాతవదం కొంచుం నది వర్షం చెప్తున్నారు ఎందుకెడుదు ఇప్పుడు స్టార్ట్ అయితే కొన్ని రోజులు పడుతుది బాగనే ఉన్నది
చిట్టీతో మాట్లాడి బా అనిపిచ్చిందండి సరే అండి మరి
థ్యాంక్ యూ అండి
థాంక్యూ అండి మళ్ళీ
సర స